ఆ ఇప్పుడు ఇనిపిస్తుందారా
ఇనపడ్తంది ఇందాక ఎందుకు కట్ చేసినావు అక్క
అది మొత్తాన్నిీ వాయిస్ నాకు ఇనవాళ్లేే అదేంటిది అన్నేం పని చేస్తారు అన్నది ఒక్కటే వినపడ్డది ఇగ తర్వాత ఇనవాళ్ళే
నువ్వు తాల చెప్పింది ఈనపడ్డది నాకు
ఇనాబడ్డదా నువ్వు సప్పుడు చేయాలే మళ్ళా ఏం సౌండ్ కూడా ఇన్నరాలె
నేను హలో హలో అంటంటే హల్ న
ఆహా తిన్నవామరి మద్ ధ్యానం అన్నం
తిన్నా టమాటా పచ్చడ తోటి
ఆహ పాప అయ్యిపొయింది
తినిపిచ్చి నా ఎనక ఆడుతూ తో పోమ్మ అటుఉడకల్సి వత్తాంది
ఆహా నీల్ బాగ తాపి సమ్మర్ అదా ఓకే ఓకే గ్లాస్ డ్ గ్లాస్ డ్ ఇయ్యి
మ్మ్
ఫ్రూట్స్ తింటాద మీ పాప ఏమన్నా
తింటాంది ఈ గ్రేప్స్ తింటది అన్ని తింటదా ఆమె
అన్ని తింటాదా పెట్టు బనానే తింటాద
అవును అన్నీ తింటాది తినిపిచ్చిన అబ్బా నను ఫన్ మాట్లాడదా అలా అంటాను
ఆ ఆమె మాట్లాడుతుద ఆ
ఉ
మీ అమ్మతోటి ఫోన్ లో మాట్లాడుతాద నీ బి డ్డ
మ్మ్ మాట్లాడతాది వీడియో కాల్ గూడ చేత్తే మాట్లాడుతాది
ఆహా ఆహా హ
ఆ బిడ్డతోనే ముచ్చు కొని మా అక్క వాళ్ళు కొడుకుతడు ఒక్క నుంచే నిం ఒ క్క దసే ఉండవు
ఆహా హ
అయి అయిదు నిమిషాలకే చుక్కలు చూపెడతాడు
ఆ పకొచ్చం పా లేడీస్ అనేటళ్ళు ఆ చెప్పినట్టు వింటారు, మాగొళ్ళు వినరు
ఉ అదే వచ్చింది
మా బాబు కూడా వినడు పాప వింటది ఒక్కొక్కసారి
అందుకే మా అమ్మ భయపడుతాది వామ్మె నేనెక్కడ చూసుకుంటాడు అమ్మె ని కొడుకుని అంటాది నాక్
ఆ అట్లనే అంటాందట మళ్ళ ఇప్పుడంటే వీని వాళ్ళ నానమ్మ దగ్గర అలవాటు అయుండు కదా మీ మమ్మీ దగ్గర మళ్ళీ అలవాటు కావాలంటే కొంచెం టైం పడుతాది అక్క కొడుకు ఇప్పుడు ఆయన అంటే రోజు చూశ్ శిండు వాళ్ళా నానమ్మని. ఉంటడు. అమ్మమ్మని ఎప్పుడో ఒకసారి చూత్తడు కదా. మన దగ్గర ఉండుడు కొంచెం కష్టమే.
హ్ ఈ ఆప్ మా బిందక్కనె చెప్పిందా ముందు
ఆ ఏంటిదిరా?
ఈ యాప్ పు బిందు అక్కనే చెప్పిందా మీకు.
ఆ నాకు బిందక్కనే చె ప్పింది ఆ ఆమెనె చెప్పింది. నీకు?
నాకా నాకు బిందక్కనే చెప్పింది.
ఆహా మీ బిందక్కనే అన్ని ఎనుక్లాడు తది.
హుహ్ మా ఊల్లె చిట్టక్కా అని ఉంటది.
ఆహా ఆమె చెప్పిందా.
హ్ ఆ అయితే ఫస్ట్ రికార్డే ఉండే ఇప్పుడు ఫోన్ మాటలు
ఆహా ఫస్ట్ చెప్పింది ఆ అయ్యో ఫస్ట్ చెప్పింది చెప్ అయితే నేను ఒక యాప్ లో డబ్బులు పోడగొట్టుకున్నా నేను చెయ్యా అని అంటే దీనికి డబ్బులు ఏం అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా అవ సరం లేదు అన్నంకనే తర్వాత లాగినైనా.
హుహ్ అంటే నీ ఇన్స్టాల్ చేసినవా అక్కా నువ్వు.
గది కథలది చేశి న్నారా అంత ముందుది రాలే చెయ్యలే. కాల్సు రాలే నాకు.
హుహ్ కాల్స్ ది కాదు హ్మ్ రికార్డ్స్ యి హ్మ్
గదే గా కథల్దే కదా. ఆ ఆమె నేన్ కూడా ఎస్ నా తుది ఒక ఫోటో ఇచ్చి పది వాక్యాలు చెప్పమన్నరట అట్లాంటివి నేను చేయలే
ఊట
నువ్వు చేసినవ అట్లాంటిది హలో హలో
హలో
ఆ ఒక్కొక్కసారి స్ట్రక్ అయితాందిరా
ఎందుకు
ఏమో నా ఫోన్ ప్రాబ్లమే కావచ్చు మా పిల్లలు ఫోన్ చూత్తరు మా బాబు అప్పుడప్పుడు ఫోన్ మీద నె
హ్మ్ వీళ్ళు పాలి వీళ్లా పగలగొడతారు ఫోన్లని మా పొట్టోడు పలగొట్టి నాదని డిస్ప్లేనే పోయింది మాకు మాట్లాడితే
ఆా
కిటికి పై నుంచి వేసిండు
చూడగాటగదే పో మీ అక్క కొడుకు ఫోను
వామ్మో ఫోన్ లేనిదే అన్నం తినడు
ఆహా మీ పాప చూత్తాదా
మా పాపను జూడనీయను టీవీ యే పెడ్తా
ఆ ఇయ్యకు నేను మా బాబుకు అలవాటు చేసినం మా బాబు కూడా గంతే
ఫోన్ ఇయ్యను టీవి పెట్టి
ఫోన్ లేనిదే అన్నమే తినడు ఆ
మూవీ సాంగ్స్ బెట్టి తినిపిత్తా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆళ్ళే తింటాయి
ఆ
హా ఏం చెప్ తప్పకుండా బయట తిరిప్పించుకుండా
ఆహా మంచి పని అట్లానే ఫోన్ ఫోన్ అలవాటేయకు మీ పాపకు
హ్మ్
ఇప్పుడు అలవాటు చేసినా ఫోన్ లేకుండా అస్సలు తినరు
ఊహూ పాప బోయి వచ్చిందా అక్కా
పాప ఇప్పుడే రాదా ఎయిట్కి పోతది ఫైవ్ కి వస్తది.
ఉహ్మ్.
ఊ. ఏ ఇప్పుడు పోయి మా. ఎంటిరా? !.
ఎం కుడొండినవ్.? !
నేనా! క్యారేట్ యెస్నా.
ఉహ్మ్.
అయితే స్కూల్ కి లేట్ అయితట్టున్నది క్యారెట్సె ఉండే ఇంట్ల. అవే యెష్నా. ఊ నయినా దినడట క్యారెట్. తినకపోనీ. ఆయనే దింటాడు.
ఉమ్మ్
ఇగెప్పుడు చేయలే గానీ ఇగ ఒకసారి ఏసినా మరెంజెత్తం.
హ్మ్. ఇక పిల్లల్ తోటేనా క్క.
ఆ పిల్లల్తోటెరా.
నేనన్. తే.
ఇగ టైమ్ పడుతది ఇంకో మా బాబుని మిల్క్ బంజె. పియాలే ఇగ చూసుకున్నాం ఏమన్నా అని అనుకుం.. తన్న ఏమైతదో.
ఆహా ఇది చిన్నపు ఆపరేషన్ జేయించుకున్నా ఊ చిన్న అదే ఓ ఆపరేషన్ జెత్తరుగా.
ఫ్యామిలీ ప్లానింగా. !
ఆహ్మ్. పామ్ని ప్లానింగ్ లేవ్. కున్నా ఆప్టిషన్.
ఆహా ఏమో చేపిచ్చుకోలేదా అదేంటిదో.
అయ్ చిన్నప్పుటీషన్ నువ్వే అన్నవ్ గదా కిందాక.
ఆ ఆ అట్లా అవైన్ని పిల్లలు పుట్టినప్పుడే ఇప్పుడు గాదు.
ఆహా. ఆహా అది అన్ని అప్. విసన్ జేయించుకో అంటాన్నవ్ గదా నువ్వు జేయించుకున్నావా. !
లేదు ఈగో ఇప్పుడు చేయించుకుందాం అనుకుంటాన్న ఈ సమ్మల గాని, ఇప్పుడు ఆపరేషన్ జేత్తే బొత్త మీద కుట్లు ఉంటాయి కదామ్మ మా బాబు ఆగడు నా మీదెక్కి దున్కుతడు.
ఒకలుండాలె మళ్ళా.
ఊ అందుకెనె మరి అళ్ళు స్కూల్కోయె టైమ్ లోనన్న జెపించుకోన్నా అప్పుడు వాళ్ళు. స్కూల్కొతారు ఎట్లా డే టైంలో ఒక నైట్. టేబ్ లోనే ఉంటాది గదా. !
కాపట్టి ఏపిచ్చుకొన అక్క అంతవర్కు మరి కాపాట్టి
ఎ కాపాట్టి అంటే మ గు మళ్ళా ఇంకో ఆప్షన్ నొద్దిగ మేము వద్దనుకుంటానం.
ఉహు
మీ అక్క కంటే దబ్ల ఫ్యూచర్ లో మీ బావ మంచిగ సేట్లైతుంచ్ ఉంటది, ఇప్పుడైతే నాక్ కొయ్య ఒక్కడు జాలు అంటది.
నంతే అంటది మాక్క
ఆ అయ్యొక్కటి చాలు ఇగ నా కద్దే వొద్దని ఫస్టె డిస్ సెడయ్యి మంచియ అన్ని తెలుసుకుంటది ఫస్ట్ ఇంజ క్షన్ ఏపించుకున్నది.
ఇంజెక్షన్ ఏపిచ్చుకొని మళ్ళా కాబట్టి ఏయించుకుందా.
ఆ ఇంజ క్షన్ కూడ ఏపిచ్చుకుంది. త్రీ మంత్స్కి అట్ల
ఆ ఎంచుకుంది, నీయంతొద్దు సోది అని కాపాట్టెపిస్
పలే పలే అ అన్నీ ఎంక్లాడతది మీ అక్క ఎక్కంచలు ఎంక్లాడుకచ్చు ఎవళ్ చెప్తారో.
హు ఆతర్వాత ఆపరేషన్ నేపించుకుంటదొ ఏమిగ వద్దనుకుంటాంది అపిల
ఉ వాళ్ళింటరా వాళ్ళా కొ క్కడె కొడుకాయే వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు దు ఇంకొక్కరు కావాలె ఖచ్చితంగా, మీ అక్కకేమో ఎప్పుడు పని మీద ఆరాటమే పైసల్ల మీద ఆరాటమే.
ఉ అవును.
ఏమ్ ఎందుకే అంత పని మీద ఆరాటం నీకంటే నా బంగారం అంతా బ్యాంగ్లొ పెట్టిళ్ళు, నా సైడ్ మట్టెల్ కూడా పెట్టిళ్ళు, నాకాద్దనే అంటది.
ఆ ప్రెగ్నెంట్ ఐనా ఇప్పురు వాళ్ళ వాళ్ళ మా బావేం పెడ్తడో, పెట్టడొ అవున్ మామ్మ మీద నెట్టేత్తరొ మా క బయం
ఆ ఫస్టప్పుడు అంటే పెడ్తరు గాని ఊకే పెడ్తరా.
ముకె బెట్టర్
కొంచెం కష్టమే వాళ్ళ ఆయనకి ఇంకా టైం బడ్తది మారుతా మార్ త్తడు గానీ కొంచెం ఇంకా సంవచ్చరాలు వడ్తయ్.
నా మావ్వ మా పెళ్ళైటాంచి, సంవచ్రం మంచిగుంది స రోజు నుంచి బాధలే బ
హుం ఇప్పుడు గంత వాళ్ ఆ నెలకు నలభై వేలు వచ్చి చిల్లర్నె ఎంటున ఉన్నది లోను
హుమ్
తగ్గద కారు ఇ అమ్ ఈ యె ట్వంటి ఫైవ్ ట్వంటీ నో ఉన్నది మళ్ళీ ఇంటిలోనే ఏడు అది చట్టిలో కూడ ఎంతనో మరి నీ బావ కార్కిర వస్త ే రోజు రోజీ ఓడిచిపోతారుదా మళ్ళీ ఇరవై వేలు ఏ చెల్లించి కడతాడు
మళ్ళ బయట బయట తినిపి బయట ఇవ అన్నం పెట్టకుండా బయట తినిపి తిను అంటాము
ఉ
ఒక రోజ్ రోం రోజులు తిన్నా
ఆమెకు ఫోన్ చేసిడు ఏదన్నా టాపిక్ మాట్లాడే అంటే మాట్లాడేది వాళ్ళ ఇంట్లోలేదే ఉడిపోది చెప్తనే తె చెప్త్త ఏ ఉంటది సరే రా నువె జెయి మరి లిఫ్ట్ చేత్త
అయిపోయింద అక్క టైం
ఆ అయిపోయింది
ఉ